హలో హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో హలో వినిపిస్తుందా, హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ చెప్పు తిన్నావా
తిన్న, నువ్వు తిన్నావా
ఆ తిన్న, ఏం చేస్తున్నావు
ఏం చేస్తా లేను, నువ్వు?
నేను ఏం చేయలేదు, ఊరికే ఉన్నా ఏం చేస్తున్నావు అని కాల్ చేసి
ఇక్కడకి పోలా బయటికి
ఏ ఎక్కడికి వెళ్ళలేదు, ఊరికే ఉన్నా, నువ్వు వెళ్ళేవా
నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళ వచ్చా
అవునా నేను ఎక్కడికి వెళ్ళలేదు, అవునా మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి
ఉమ్
ఇంకా ఏంటి, ఏం ఎగ్జామ్స్ మీకి ఇప్పుడు?
మాకు మిడ్ జరుగుతుంది మీకు
మిడ్ డే ఉ ఇంకా ఏంటి, ఏం తిన్నారు ఈరోజు ఇంటికా, ఇంటికి ఇంక ఫెస్టివల్ వెళ్ళేది, మేము బిర్యానీనే
ఉ
ఆ ఇంకా ఏంటి స్పెషల్, మీరూ ఏమైనా ఎంజాయ్ చేసారా మంచిగా ఎక్కడైనా ట్రిప్ కి వెళ్ళారా
మంచిగా వెళ్ళాం మీరు వెళ్లలేదా
మాకు ఎప్పుడంత ఛాన్స్ రాలేదు మేము ఎప్పుడంతా మంచిగా ట్రిప్ క వెళ్ళలేదు ఏదో ఉన్నట్ కొ ప్లేసెస్ కి వెళ్తున్నాం అంతే
మేము అంతే, ఏవో కొన్ని ప్లేసెస్ చూసాము పాండ్, పాండిచెర్రీ, అరుణాచలం తిరుపతి అంతే ఇంకా పాండిచెర్రీ చాలా బావుంటుంది వుంటది ఫ్రెండ్స్ అది అంతా బాగుంటది
ఆ ఏంటి బీచ్, ఆ రెసార్ట్స్ సో ఈవెనా అంతా హమ్, మీర్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా ఆ ఎల్తలేము, హమ్ మేము కూడా వెళ్ళాలి, మేము, మేము కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం చేసుకోవాలి
ఉ మరి ఏం అయ్యింది
చేసుకోవాలి ఎప్పుడో, ఇలానే ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్స ప్రతిదీ అంటూ అలానే అయిపోతుంది
ఉహూ హు
హమ్, మీరు ఎలా ప్లాన్ చేసుకొని వెళ్ళారు వర్ ఇంకా పాండిచ్చేరి, అరుణాచలం చి పత
హమ్
అరుణాచలం ఖచ్చితంగా చూడాలంటారు అరుణాచలం చాలా పవిత్రమైన ప్లేస్ అంటారు
హ
హమ్ హ్
ఇప్పుడు మేము మళ్ళీ కేరళ వెళ్తున్నాం
కేరళ నా నేను కూడా చాలా చాలా సార్లు చూసిన కేరళ చాలా బాగుంటుంది అని
అందుకే సారీ మాది ఫైనల్ సేమ్ అన్నమాట కాలేజ్ అయిపోతది మాకు అందుకే మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేస్తుంటే కేరళకు పోదాం అ
కస్ ప్రెన్సా
ఉ అవును
ఆ కేరళ ట్రిప్ అంట కేరళ ట్రిప్ లో ఏముంటది ఏం ఎంజాయ్ చేస్తారు ఏం చేస్తారు అంటే కేరళ కూడా బీచ్లు గుడులు అట్లంతా చాలా ప్లేసెస్
సంగేద పద్మనాభ స్వామి టెంపులు
హ ఆ ఇ ఆ ఇ ఫుడ్ కేరళ ఫుడ్ మరి ఇంకా ఏదో ఆ ప్రసాదం సేమ్ అయ్యప్ప స్వామి ప్రసాదం లాగనే ఏదో తిరువనంతపురం ప్రసాదము ఏదో అది సేమ్ ఒకేలా ఉంటుంది అ
పదిహేంటి అరుణచలం ప్రసాదం
అరుణాచల్ ప్రసాదం లాగానే కేరళాల ట్రిప్ లో కూడా ఏదో ఒక దేవుడిది అలా అలానే ఉంటుంది ప్రసాదం
ఇది అనంత పద్మనాభయ స్వామిది
ఆ అదే అదే చాలా బాగుంటుంది ప్రసాదం మరి ఇంకోటి ఎంటోు భమనేేశ్వర స్వామి టెంపుల్ నేను కూడా తిిన
అనా వాళ్ళు ఎలా రీసెంట వాళ్ళ ఎలాప్పుడు తెచ్చంద త
ఆ ఎంతైనా ప్రసాదం శబరిమల ప్రసాదం తిరుపతి ప్రసాదం శ్రీకాళహస్తి పాలకుంగా
ఆం
మీరు పాాలకూర తింటారా
ఫుల్లుగా
చాలా బాగుంటుంది పాలకో మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తారు పాలకో
లే లే మీరు
ఆ మేం చేస్తాం
అ
అంటే జుండులాగా
ఓకే ఓకే
కానీ జున్ను వేరు ఎంతైనా బయట దొరికి పాలకోవ వేరు
అదేతే న
ఆ చాలా వేరు
ఉచ్చదయ్యో
ఊ జున్ను తో జేస్తే కూడా భలే ఉన్ టుంది ఏం లేదు మీరే చెప్పాలి ఏదో ఒకటి చెప్పండి
హ్మ్
మీ కాలేజ్ ఎలా జరుగుతుంది ఏంటి
మా కాలేజ్ లో అవును చెప్పడం మర్చిపోయినా మా కాలేజ్ లో ప్రోగ్రామ్ జరుగుతుంది
అవునా
ఏ
హ్మ్ మీ కాలేజ్ లో అంతా మంచి ఉంటుందా బా ఎంజాయ్ చేస్తారా అవునా
లాస్ట్ టైమ్ అయితే టూ డేస్ పెట్ట తారు ఈసారి అందరూతో వస్తున్నారంట
మీకేం కష్టం అన్పియదా కాలేజ్ కాలేజ్కి వెళ్ళాలంటే
ఏంటి
కష్టం అనిపీయదా మీకు కాలేజ్కి వెళ్ళాలంటే
బద్దకమే కానీ వెల్లాల
మార్నింగే లేవాలి కాలేజీకి వెళ్ళాలి ఆ ఆ తప్పదు చదవాలంటే వెళ్ళాలి ఆ ఇంకా ఏంటి
ఏం చేస్తారు మీరు మంచిగా మీరు మేమా మరి కో ఎడ్యుకేషనే ఉంది
ఓకే
ఆ మీ ఇంట్గా మంచి ఏమైనా చేస్తారా
ఇన్ని ప్ర
ఏమైనా హెల్ప్ చేయడం అట్లో పూజ చేయడం అట్లాంటివి ఏమైనా రంటి వేం చేయర మీీరు
ఆహా
వీట్లో ఏం ఉన్న బీపల్లి
అంటారు అంటే
ఆ అంటే ఇప్పుడు చదువుకుంటారు కదా అని చెప్పి ఏమరి పేరెంట్స్ ఏమన్నారురు పిల్లల్ని పంతద హలో హలో హలో అ హలో